హలో వినిపిస్తుందా అండి వినిపిస్తుందా అండి
డి
ఎలా ఉ న్నారండి చాన్ రోజుల తర్వాత కాల్ చేస్తున్నారు.
హ నేను బాగున్నా అండి మీరు ఎలా ఉన్నారు.
బానే ఉన్నానండి హు నిద్ర వస్తుందండి ఫుల్గా అసలా
మీరు గుర్తోచారా అందుకే మీకు ఫోన్ చేసా
అవున ఆ హు హు ఏం చేస్తున్నారండి ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ అం న
నేనా మా ఉరెల్ ను అండి
అవునా
ఆహా మా ఊరెల్ బస్ లో ఉన్నను. మీరు వచ్చారు ఏం చేస్తున్నారా అని ఫోన్ చేశాను ఇంకా అ
ఊహుం తిన్నారా అండి
అయిందా అండి టిఫిన్ తిన్నారా.
లేదండి తినాలి బ్రష్ ఇంకా పళ్ళు తొ పళ్ళు కూడా తోమలేదు.
అవునా ఇప్పుడేమ నిద్ర లేచింది.
ఉం ఇప్పుడే అండి మీరు అలా కాల్ చేశారు ఇట్లా లిఫ్ట్ చేశానండి చాలా రోజుల తర్వాత అయింది కదా కాల్ లిఫ్ట్. ఈసారి నింకా నేను
అదేలేండి
ఉమ్ ఉమ్
ఎక్కడున్నారండి మీ ఊర్లో ఉన్నారా లేకపోతే సిటీలో నే ఉన్నారా
ఆ మా ఊర్లోనే అండి.
ఆహా ఎలా ఉంది గ్రామం ఈరోజు వాతావరణం చాలా బాగుంది కదండి.
వాతావరణం చాలా బాగుందండి.
నేను కూడా చల్లగున్న అండి.
ఆ ఇడిపిచ్చిన క్యాబేజీ
ఆ ఏం భ నిద్ర వస్తున్నట్టుంది.
అవునండి చాలా నిద్రవస్తుందిరాత్రి. చాలా లే అది లేట్ అయిందండి.
అవ్ యమ్మ అయ్యోయ్యో ఎందుకండి రాత్రి తొందరగా పడుకోవచ్చు. కదా
మధ్య నిద్రపట్టట్లేదండి అసలు అంత ట్రై చేసిన ఇంట్ల.
అవునండి మధ్యాహ్నం గంటలు గంటలు పడుకుంటే రాత్రి నిద్ర ఎక్కడ పట్టుది.
ఉం అదే అండి అసల ఉం
అ ఇంకా పడుకోలేదా ఎమి. ఎంత అయిందేంటి రాత్రి పడుకునేసరికి.
రాత్రి పడుకునే సరికి వన్ థర్టీ టూ అయినట్టుందండి ఒకటి రెండు అయింది అట్టుందండి ఒకటి నుంచి రెండు లోపు
ఉంహు ఏం చేశారండి అప్పుటిదాకా
ఏం చేయలేదండి జస్ట్ అట్లా కు అట్లా ఉన్నానండి నేను
హ హ
ఉమ్ నిద్రపోయినా నిద్రపోయినా నిద్ర పట్టట్లేదు అండి అసలు
మధ్యాహ్నాలు నిద్రపోతే అంతే అండి అందుకే అసలు మధ్యాహ్నాలు పో నిద్రపోకూడదు ఎంత నిద్రొచ్చినా ఏదో ఒక డైవర్ట్ చేసుకోవాలి మనల్ని మనమే
హ్మ్ అదే అండి
ఈసారి నుంచి ఆ విషం గుర్తుపట్టుకోండి ఈ మధ్యహ్నం నిదుర పో మాకండి సరిపోయిద్ది. డిస్టర్బెన్స్లు ఏమైన్నా వస్తున్నాయాండి నా దగ్గర
లేదండి అసలు రావట్లేదు నాకు
ఆ సరే అండి
మొత్తం క్లియర్గా ఉంది స్పష్టంగా ఇనిపిస్తుంది మీ వాయిస్.
ఆ అర్ధం కాలేదండి అర్ధం కాలేదండి ఒకసారి మళ్ళీ చెప్పండి అవునా సరే అండి ఆ సరే అండి సరే
ఆ
ఈ రోజు చాలా రోజుల తర్వాత నా ప్లేస్ లో నేను కూర్చున్నానండి ఎంత హాయిగా ఉందొ
ఎందుకండి
నా ప్లేస్ లో కూర్చున్న వాళ్ళు రాలేదండి ఈ రోజు
అవునా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళతో వస్తారేమో అండి హి హి
కరెక్ట్
ఆహా అంత ఉందా వాళ్ళకి
ఆ మీకు తెలుసు కాదండి వాళ్ళు
ఆ తెలుసండి నాకెందుకు
గుర్తోచ్చారా అండి మీకు కు
ఆ గుర్తొచ్చారండి
ఆ ఆ
హ్మ్
ఆ సరే అండి
వాళ్ళ పని బాగుందండి అసలు
కొంచం ఇప్పుడు నెటు పోయె ప్రమాదం ఉంది కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి సరేనా
ఆ సరే అండి పర్లేదు వినపడకపోయినా ఉండ ఉండండి మీరు వాయిస్ నాది
ఆ నేను ఉంటానండి అది కట్ అవ్వకుండా ఉన్నంతసేపు అది కట్ అయితేనే మనం ఏం చేయలేం
అంతే అండి ఇంకేమిటండి విశేషాలు
హలో
ఇంకేమిటండి విశేషాలు
ఏమున్నాయండి చెప్పాలి మీరే చెప్పాలి మీరే
ఏమనుకుంటున్నారండి మీ హాబీస్ ఏందండి మీ ఏందండి అయి
ఇ ఆ ఏమున్నాయండ్ డీ అప్పుడప్పుడు పాటలు వింటూ ఉంటాను పుస్తకాలు చదువుతూ ఉంటాను
ఉమ్
అప్పుడప్పుడు పాట్లు కూడా పాడుతా అండి నేను
ఉమ్ అవునా అండి
ఆ అ నండి ఇప్పుడు పాడమని మాత్రం అడక్కండి
ఎందుకండి
బస్లో అందరు భయపడతారండి మనం పాటలు పాడితే
ఉమ్ సరే అండి
ఉమ్
ఉమ్ హుమ్ నాక్కూడా చ పాత పాట్లంటే చాలా ఇష్టమండి
అవునా సరే అండి నెన్ నెన్ నేర్పియ్య మంటారా నవ్వు పాట్లెలా పాడాలో
ఆ నేర్పియ్యండండి నాకు కొంచెం గైడ్ ఇస్తే మేము మీ నుంచి నేర్చుకుంటా ఉంటాను
ఉమ్ అయితే రోజ్ నాక్ ఫోన్ జెయ్యండి రోజు రోజుకో క్లాస్ ఇస్తా పాటల క్లాస్ అది
ఉమ్ సరే అండి చేస్తూ ఉంటాను మీకు మీకప్ తింకెవరికి చేస్తానండి
సరే అండి చేస్తా అంటారు మళ్ళీ చెయ్యరు
చాస్తానండి
సరే అండి చూస్తానండి మీరెంత మాత్రం జేస్తారో
ఉమ్ ఒకే అండి
క్లైమేట్టిగా సాయంత్రం దాకుంటే బాగుండండి ప్రశాంతంగా ఇంతే తిరగచ్చు హాయిగా
ఉమ్ అవునండి కానీ ఇలా ఏముండదు లే అండి ఏదో కాసేపిలా ఇలా
లేదండి చాలా అదేమన్ టారు వైట్ వైట్ ట్టుకుండేది జూడండి
మబ్బు ఉమ్
చాలా పొగ మంచుందండి అప్పుడే పోదిపొగ మంచు
ఉహూ
ఆ
ఉమ్ సరే ఇంగ
ఇంకా అవ్వలేదా అండి.
ఏంటి దండి.
టైము
టైమా ఆ లేదండి. ఇంకా అవలేదు తినాలి టైం పట్ పెద్ది ఇంకాసేపున్నా తింటా అం కాసేపు ఉన్న తింటా అండి నేను.
ఏంటి టిఫినండి మీది ఈరోజు
మాది దోశ అం దోశ అండి. రెండు రోజుల నుంచి మేము దోశ తింటున్నా ఆ నిన్నా నే దోశ తిన్నానండి. చాలా బాగుంది ఇంట్లో బాగా చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు ఉమ్
ఇష్టమ ఏంటండి మీకు
ఉమ్ అవునండి. ఇష్టం
ఆ
మా ఇంట్లో రెండు రోజుల నుంచి తాళింపన్నమే చేస్తున్నారండి. అందుకే ఈ రోజు తినకుండా వచ్చేసాను. అస్
అయ్యో అదేందండి. అసలు
ఏంటో అండి. ఈరోజు క్యాంటీన్ కూడా ఉండట్లేదండి టిఫిన్ తిం మంకీ
హ్మ్ ఉండదండీ మరి
హలో హలో
ఉండదండి. హ్మ్
సరే అండి వినిపించింది.
ఉమ్
ఎంటి మరి మధ్యాహ్నం ఏం చేద్దాం. అనుకుంటున్నా న్నారుర్
మధ్యాహ్నం అన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. మరి
అవునా
అవునండి.
ఉమ్ అందం అయిపోయాక మీ మిగిల్ పోయినవి కొంచెం కొట్టిచ్చేసేయండి. నేను ఆ అమ్మాయి కొట్ కొట్టేస్తాను.
ఉమ్ సరే అండి.
ఆ అ సరే అండి
ఆ ఆ ఇంకేం సంగతుల అండి
ఏం ఉనయండి ఏమి లేవు ఆ
చాలా పని ఉందండి ఇప్పుడు నాకు అసలు
అయ్యో ఆ
పళ్ళు తోమాలి బట్టలు ఐరెన్ చేసుకోవాలి చేయించుకోవాలి ఇ ఇంట్లోకి వెళ్ళాలి పండ్లు దోమాలి ఆ బట్టల ఐరన్ చేయించు కొని రావాలి డబ్బు బులేయాలి అకౌంట్ లో చాలా పనులున్నాయండి అసలా
అవును నా రాత్రి చేసుకోవచ్చు కదండి పనులు
రాత్రి ఏంటంటే ఏమో అండి రాత్రి అంటే ఏమో మరి అట్లా అవ్వదు మనకి
ఎందుకువదండి
పొద్ పొద్దున్న అంటే కుదిరిద్ది పొద్దున్న అంటే పొద్దున్నే అంటే కుదిరింది ఇంక ఇప్పుడు చాలా పనులు ఉంటాయి కాబట్టి సరిపోయిద్ది అందుకని సరే మర అండి ఉంటాను మరి
ఆ సరే అండి బాయ్
హ